బాగున్నారాండి.
మ్మ్ మ్మ్ మీరు
మ్మ్
హలో
వినిపిస్తుందా అండి వాయిస్
ఆ వినిపిస్తుంది మీకు
ఆ ఓకే వినిపిస్తుంది. ఇగ మాట్లాడండి.
ఏం చేస్తున్నరు.
ఏం లేదండీ కాలినే మీరేం చేస్తున్నరు
అడ కళన అన్నా
ఆ
అ
చేస్తున్నారు
చెప్పానండి ఎట్లున్నారు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
అంత బాగున్నారు నిన్ననే మా అక్క ఎంగేజ్మెంట్ కై ఉండే నైట్ంతా ఫుల్ డ్యాన్స్ హ
అనా త్వరగానే లేసినట్టు ఉన్నారు మరి ఆయన కూడా
ఉవు చాలా మంది ఉన్నారు ఇ హమ్ అల్లరిల్లారి అందుకే తొందరగా లేచన్నా
తిన్నారా మరి ఏమన్నా
తిన్నా న అట్ వినలేవు పొద్దున ఆకలైందిగా తిన్నా ఇంతకు ముందు జస్ట్ నైటిగా డ్యాన్స్ మీద వ తినడం మర్చిపోయినా
ఆ ఇ అటు ఇ అటు ఉంటే ఏ ఈ ఆలోచనంద ఉంటది
అన్న కూడా తినాలినిలే నిన్న మార్నింగ్ తిన్న లెవెన్ కి మళ్ళీ ఇప్పుడు
అవునా
అ
ఏం ఏం కురవండి
ఎ
ఆ
ఇ
అర్థంకాలే
ఇస లేస
టిఫన్ అ
అ
టిఫిన్ లో ఏం తిన్నారు
దోస
దోషనా
అ
మీకు పండుగ ఉగాది అయింది కదా రీసెంట్గా
అవునవును ఈసారి వెళ్ళింది
ఏం చేస్సిర్రు ఉగాది అప్పుడు
అరే ఇది అది చాలా సెలబ్రేషన్ చేస్తున్నాం అండి ఈసరయితే మంచిగా అనిపించింది పొద్దున్నే లే చి ఇల్లు వాకిలి కొని స్నానాలు చేసి ఉగాది పచ్చడా మీకు తెలుసా
ఆ తెలుసు అంటే విన్నాను ట టేస్ట్ చేయలేదు ఎప్పుడు
అయితే రండి ఈసారి మా ఇంటికి నెక్స్ట్ ఇయర్
పిలిస్తే వస్తాం
పిలిస్తే చెప్తాం కదండి
ఆ
మళ్ళీ బచ్చాలు అని అంటారు అవి చేసుకున్నాం
ఏంది బట్కాల
ఉంహు బచ్చాలు అంటారంటె బెల్లమున్న అదేం పప్పు ఆ శనిగ పప్పుతోడి చేస్తారు
బూరేలా
ఆ
దాల్ రోటీ అదే కదా
అవునవును ఇంకా ఏంటండి మరి వస్తారా మా ఇంటికి మరి
మ్ పీలిస్తే వస్తాం కదండి ఎందుక్ నువ్ పిలిచాక ఎందుకురాము
కచ్చితంగ పిలుస్తామండి మా అమ్మ మా అక్క చేస్తారు వంటలు గిట్ల
అవునా మీరు తినడం కావచండి
అవును నాకు రావండి ఎమో ఆ మ్యాగ్ చేసుకోవడం వస్తది ఇంక అ ఆమ్లెట్ వేసుకోవడం ఇలాంటి చిన్న
ఉమ్ మంచిగనె ఉన్నాయిగా సర్ పోతాయ్ అవి కూడా
అవునా
ఇంకేంటి నాకు ఆమ్లెట్ ఆమ్లెట్ తప్ప ఏం రావండి
మనం అంతే ఒకటే బ్యాచ్ అయితే
ఆ కానీ నాకు రాకున్నా పెద్ద ఫరక్ ఏం పడదు కానీ మీరు నేర్చుకోవాలి కదండి ఎ-ఎలాగో ఎలాగో పెళ్ళి చేస్ కానీ వాద్దరో
ఇప్పుడే చేసుకోరండి ఇంకా ఫోర్ ఇయర్స్ పడుతు ఉంటది మినిమం
అవునా
ఉమ్
మీరు ఎక్కడుంటారు
మేము హనుమకొండలో ఉంటా మండి
అవునా
ఉ
ఇక్కడ మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు
వచ్చారండి ఎప్పుడైనా
ఆ హన్మకొండ కాజీపేట్ వరంగల్ హన్మకొండ చాలా సార్లు వచ్చినం
ఇప్పుడ కొన్ని ప్లేసెస్ ఉంటయి కదా చూసారా తిరిగారా
ఏమ్ థౌసండ్ పిల్లర్స్ టెంపుల్ అవా
ఆ అవునవును
లేదండి నేను ముస్లిం నే నేను
అవునా అయితే వెళ్ళరా ఇగా టెంపుల్ కి
టెంపుల్ వెళ్ళామ్ మేము దర్గాకి పోయినాము అక్కడ కాజీపేట్లో దర్గా ఉంటది కదా
నాకు కూడా వెళ్ళాలని కోరిక ఉండేదండి కాకపోతే మా ఫ్రెండ్స్ ఎవ్వరు తీసుకెళ్ళలేి
ఎక్కడికి దర్గా టెంపుల్ ఆ దర్గా నా
దర్గా అంటే ఆడవాళ్ళ వెళ్ళొద్దా
అంటే బయట నుంచాలి ఉండొచ్చు గాని లోపలికి అలో ఉండదు
నాకు బయట నుంచి అయినా చూడాలి అని ఉంటాది
ఆ అవునవును వెళ్ళండి మరొకసారి
మీర్ తీసుకెళ్లారండి అసలు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు గర్ల్ సే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా తీసుకెళ్లరూ అప్పు అడిగినా ఏదో ఒకటి చెప్తారు
వచ్చినప్పుడు మీకు చెప్తాను మరి వె వెళ్దాం మనం
ఆ ఓకే అండి
సరేరా మరి పక్క
హా వస్తాండి మీరు తీసుకెళ్తాను అంటే ఎందుకు రాను
సరే సరే తీసుకెళ్తా అండి
మ్ వెంటనే మ్యారేజ్ ఇప్ సూటిగ మాట్లాడు
ఆ అను
టైం అవుతుంది కదా ఎప్పుడు తింటారు అంటున్నా
తింటానండి మెల్లగా
అవునా
ఒక పని ఒక పని పడ్డది ఎ ఆ పని కంప్లీట్ చే అయిపోయినంకా తిద్దా అన్నమ్ నేను చూస్తున్నా
హలో
అవును అంటున్నా
అవునవును ఏం చేస్తామండి ఏదై పనిలో పడినప్పుడు ఇలానే మధ్యలోఏవన్నా అడంకులు వస్తనే ఉంటయి మనం పొతనే ఉండాలి ఇంటల్లా ఎంత మంది ఉంటారండి
టెన్ మెంబెర్స్ అండి
అవునా పెద్ద ఫ్యామిలి యే
హలో
పెద్ద ఫ్యామిలీ అయ్యా న్ తట్టిన్ డేస్
అదే అండి చిన్న ఫ్యామిలీ నే
అది ఎక్కడ పెద్ద కాదు చిన్నది ఇంకా అనండి మరి విశేషాలు హలో హలో హలో హలో హలో ని వాయిస్ ఎంది